కే కదా హలో పవన్ గారు చెప్పండి తిన్నారా
తిన్న తిన్న అండి మీ
అం మా నా మా నా పేరు తిసుకోకండి మీరు చాలా రోజుల నుంచి నాకు కలుస్తలేరు మీరు ఉమ్ మీతో మాట్లా మాట్లాడడం నాకు వెస్ట్ అనిపిస్తుంది మీరు మర్చిపోయారండి నాకు
నన్ను అందరూ మర్చిపోయారండి నేను మిమ్మల్ని మర్చిపోవడంలో ఏం తప్పు లేదండి
మీరు మీకు ఎవరు మర్చిపోయారంండి
అందారూ మర్చిపోయారు ఎవరని
అయి లేదండి మీకు సునీత గా గుర్తోస్తుందే మీకు గుర్తు చేస్తుండే
సునీతా
ఆ
సునీత పెళ్లి అయిపోయింది ఆమెకి కొడుకున్నాడు
ఇప్పుడు వాళ్ళు సునీత వాళ్ళది ఎక్క క్కడండి పవన్ గారు
అదే మహబూబ అట్లా లొకేషన్ చెప్పకూడదండి మేం
టు మన ప్రవీణన్న వాళ్ళ సైడ
ఆ కాదు కాదు
అవునా ఒకే ఇప్పుడు ఏం చేస్త స్తుంది ఆమె ఎక్కడ ఉంటుందేమో ఇక్కడనే ఉంటుందేమో మన దగ్గరనే
హైదరాబాద్ లోనే ఉంటుంది అని ఎక్కడ ఉంటుందో తెలవదు రెండు సంవత్సరాలు అయింది ఫోన్ చేసి ఫోన్ చేస్తా స్తాలేదు కనీసం ఫోన్ చేసి ఎట్లా ఉన్నావని అడగద్దా
అడగాలి కదా
వదా
అడగాలి అడగాలి
మరి ఫోన్ చేసి అడుగుతలేరు ఏం లేదు ఆమెది జీవితం ఆమె మంచిగా చూసుకున్నది పెళ్లి చేసుకుంది కొడుకుని గాన్నది హ్యాపీగా ఉంది ఏం చేస్తాం ఉమ్ మనంమేమో ఇట్లనే గీడనే గీడనే గా పాలు తపి పాలు చేసి తపి చ్చుడు ఆ చాయ్ చేసి తాగిపచ్చుడు ఆ
అవును
ఆ చికెన్ వండి పెట్టుడు ఆ ఆ ఇట్లానే చికెన్లు వండుకుంటూ పెట్టుకుంటూ ఉండ ఉండాలి మనం అంటే
ఏం చేద్దాం చికెన్ మీ చికెన్ ఏం చేస్తలేరు ఇప్పుడు మనకు లెవన్ రోజులు పదకొండు రోజులు మనకు ఉపవాసం ఉంది
మనకు కాదండి మీకు అంతకు
మీకు తినకూడదుగా మీరు కూడా
నేను అట్లాంటివి దేవాడి మనకం
హెల్త్ మంచి లేదు కదండీ
ఆ అంటే ననే ఏం ఇప్పుడు తిన్నాను నేను అదే అవకాశం ఉంటే ఇప్పుడు ఈ రోజు కాలేజీ లో తినేసేద్దామని అనుకుంటున్నా
నిలా చాల రోజులుయిందిద
ఆ అట్లానే ఏం లేదు గాని తినాలి అయగబడి పుట్టినాము కదా పుట్టినప్పుడు తినాలిగా
అ ఇప్పుడు పొగట్లు ఆ మీరు బతకాలం కాను మీరు బతకడం కోసం తినకండి ఇ తిన అంటే పవన్ గారు
మీకు అంటే నా డౌట్ ఏంటంటే మీకు లాంగ్వేజ్ సరిగా రాదా ఇట్లా అంటే ఈ లాంగ్వేజ్ లో క్లారిటీ లేదండి మీర ఏదో వెనుకబడిన తరగతి అభ్యర్థి
ఏ వాతే మత క కణ గ మనంతా ఆ అదిే మా అది అక్కడ ఆదిలాబాద్ కదండి మా దగ్గర అంతా మంచిగా మాట్లాడుకోరు
అంత మంచిగా మంచిగా తిన్నావా అ మరి
తినలే అండి మేము ఇప్పుడు సాయంత్రం తింటాం నైట్ నయితే ఇప్పుడు మేము ఎప్పుడు ఏమైనా కఖర్రీదు చేసుకోవాలి ఇ ఇప్పుడు ఇప్పుడు మేము ఆ చేసుకోవాలి కదా మీరు ఇప్పుడు బయట పోయి చికెన్ తింటారట హాస్టల్లో పోయి
అవునవును
మేం చేసు కోవాల ఇక్కడ
అవును చేసుకో ఏం చేసుకుంటారంండి మీరు ఒక్కరే కర్రీ తెచ్చుకోండి బయట నుంచిదు ఏదైనా వేజ్ టేబుల్ కర్రీ తెచ్చుకొని తినేసేయండి ఏందండి ఒ ఒక పూట తినడం కోసం వండడం లాంటివి అందుకండి మీకు ఆ ఒక పెరుగు ప్యాట్చ్చకు తినే చేయాలి అది వండాలా ఇది వండాలా ఎందు అవండి మీకు అంతా నాకు అర్థం కాదు ఆ తిన్న మీద ఉన్న దృష్టి చదువు మీద పెట్టాలండి తిండి మీద ఎందుకండి మీకు అంత దృష్టి ఆ కాదు కాదు నాకు అర్థం అయితుంది మీకు తిండి మీద బాగా దృష్టి చూని మీకు
అవును అవును ఈ తినడం గురించి మనం ఇద్దరే మాట్లాడుకోవాలండి పొందిన రాగి దవారు రాగి దవ రెండు డబ్బులు తాగిరా
రెండు డబ్బులు అంటే రాగి జవా అంటేది హెత్ ఆరోగ్యానికి సంబంధించి విషయం మ
మొళ్ళ క్యారెట్ క్యారెట్ డబ్బా క్యారెట్ ఇంకా బ టోట్ అవి ఏమంటారు
అట్లనే ఉన్నాయా అవి అక్కడ తినాల
అవి మొత్తం బాక్స్ నిండా తీసుకుపోయినావు ను ఆ మళ్ళా ఏమో మధ్యాహ్నం త తర్వాత తిప్పించేసినావా పోయి
ఆ
టిఫిన్ కూడాదిష్ట
టిఫిన్ చేయలేదండి టిఫిన్ చేస్తలేని నేను లేదు లేదు నేను చాలా రోజు నుంచి టిఫన్ చేస్తలే మీకు తెలియదా అంటే మీకు తెలివదా మీరు తెలివనట్టు నటిస్తున్నారా కాదండి మీకు తెలియదా మీకు తెలివనట్టు నటిస్తున్నారా అసలు
నాకు తెలియదు నేను నాకు వచ్చి నాలుగై ఐదు రోజులు అయింది
మీ పక్కన ఉంటున్న అభ్యర్థి ఏం చేస్తున్నాడు ఏమిది ఆ మాత్రం గమనించకుండా మీరు ఏం చేస్తున్నారు నాకు అర్థం అయితలేదు
గట్టికి తింటారు మీరు రెండు రెండు మూడు మూడు టిఫిన్లు తింటారు
తింటుండే అండి ఒకప్పుడు తింటుండే అ ఇప్పుడు లేదు ఒకప్పుడు తినే వాళ్ళు ఇప్పుడు తినలేరు ఒకప్పు ఒకప్పుడు తినని వాళ్ళు ఇప్పుడు తి
అంటీ సరే గోక ఒక కాయ ఆ ఆ కాలం మారిపోయింది కానీ మీరు మారు పోరండి మీరు మారిపోరు అట్లనే ఉంటారు మీరి
మారిపోవుడు మార్పు అనేది చెప్పి రాదండి అర్థంమవుతుందా మార్పు అనేది చెప్పి రాదండి అలాగాదండి ఆల్రెడీ మార్పు వచ్చేసిందండి మనసు లలో మార్పులు అనేది చాలా అది చాలా క్షణాల్లో ఒక క్షణం చాలండి మనిషి మారిపోవడానికి ఒక చిన్న సిచ్యువేషన్ ఏర్పడితే చాలు మనిషి మారిపోతాడండి అర్థం అవుతుందా అండి అలో అలో ఆ వినిపిస్తుంది వినిపిస్తుంది చెప్పండి
వినబడుతుందా
అవునండి అవును
ఓకే
నేను చెప్పేది అర్థమయితుందా మీకు అలో
చెప్పండి చెప్పడండి
ఓ ఇబడుతుందా ఇగొ మనిషిలు మనుషుల అనేతే నటన తెలుసా మీకు మనుషులనే వాళ్ళ
ఎవరది నటన అండి
మనసులు
ఏన్ నాకాంటున్నార ఏంది నటన మ టనా అని
ఏ నిది కాదండి మానవుల జీవి తమే ఒక నటన అండి
ఏ నటన లేదు ఏం లేదు
అంటే మీకు అర్థం అయితలేదు ఇప్పుడు ప్రతి మనిషి ప్రతి మనిషి తమ జీవితంలో ప్రతి మనిషి ప్ర ప్రతి మనిషి అంటే ప్రత్యేకంగా ఒక ఒక వ్యక్తిని వ్యక్తిని మనం చూపించి చెప్పలేమండి
ఉం
జీవి తం కదండి జీవితంలో మనం జీవితంలో మనం ఒక్కసారి నటించాల్సి అస్తది ఒక సొ ఒక్కొక్కసారి ఒకసారి ద్వేషించాల్సి అస్ స్తది ఒక్కొక్కసారి కోపం కోపంగా ఉండాల్ చస్తది ఒకసారి మనిషి మా మారణవత్వం అనేది బయట తెలపకుండా లోపలే
అంతా పెద్ద పెద్ద మాటలు మాట్లాడకండి మీరు చాలా పెద్ద పెద్ద మాట్లాడాడతారు ఏదో ఉద్ధరించినట్టు ఆగండి మీరు కొద్దిగా మానవత్వం గురించి మనుసుల గురించి ఆ డిలేట్ చేసేస్తారు మనకు హలో
వినిపిస్తదండి సరే అండి మీరు మాట్లాడండి ఇగ నేనేం మాట్ డలే
మనం కామన్ గా ఆలోచిస్తే మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు
కామన్ గా ఆలోచించడం అనేది ఉంటదండి ఎక్కడన్నా కామన్ గా ఎవరన్నా ఆలోచిస్తారా కామన్ అనేది ఒక వస్తువు ఒక ఒక థింగ్స్ గురించి ఒక వస్తువు గురిం చ్చి లేదా ఒక ఏదన్నా దాని ఒక విషయం గురించి ఉంటది కాని కామన్ గా ఏంతండి ఆ విషయం సరే అండి మీరు మీరు మీరు బాగానే మాట్లాడుతున్నాం నేనేం అద్దంట లేను సరే మీరు పొద్దున స్టడి ఆల్ బొయారు పోయరా మీరు పొద్దున్న నుంచి జాగ్రఫీ క్లాసెన్సు చదువుతున్నారు క్లాస్ విన్నార మీరు పొద్దున్న విన్ లె
క్లాస్ కాదు నేను మాది మా దగ్గర క్లాసెస్ లేవు ఓన్లీ చదువుడే ఇప్పుడు
ఆ ఓన్లీ చదువుకుంటున్నారు మీరు ఇబ్బండు మీకు ఆల్రెడీ ఆ బుక్ క్కులు మీరు చదివి చదివి ఉన్నారు కాబట్టి మీరు చదువుకుంటున్నారు చదువు అనేది చదువు అనేది మన జీవితాన్ని మార్చేసే ఒక
అయిధ్యం అవునండి ఈ మాట వాస్తవం
అండి ఆయుధ్యం కాదు ఆయుధం ఆయుధం ఊ ఆహాయుధం ఒక ఆయుధాన్ని మనం ఎలా మార్చుకోవాలంటే అలా మార్చుకోవచ్చు అహ మి చెప్పింది అరధమయితుందా అండి ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలంటే నేను మాట్లాడేది లోపల లోతుగా ఆలోచిం
అవును మీరు ఫస్ట్ నుంచి అట్ల ఉన్నార ఆ ఏ ఇప్పుడు ఏమైనా మీకు కొత్ కొద్దిగా ఆట్ ఇట్ టైందా
లేదు లేదు అండే నేను ఫస్ట్ నుంచే ఇట్లనే ఉన్నా నేను
చిన్నప్పుడు నుంచి అట్లానే మాట్
ఆహా చిన్నప్పటి నుంచి అన్ అయితే మనం స్కూల్లో టీచింగ్ చేస్ తుండే నేను స్కోప్ టీచర్స్ డే అప్ ఇప్పుడు నేను స్పీచెస్ ఇస్తుండే క్లాసెస్ టీచర్స్ డే రోజు నేను క్లాసెస్ జిస్ చెప్తుండే అందరికి మనం చాలా బాగనే ఉండేనండి ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ లో వచ్చి ఇట్లా అయిపోయినామండి ఏదో ఒక పూట ఈ రోజు మనం జీవితంలో సెట్ అయిపోత్ వుండే ఏదో వేరే ఫీల్డ్ లో ఉండి ఉంటాయి
అవును మీరు ప్రైవేట్గా జాబ్ చేస్తే ఇపు ప ఈ పార్టీకి మీకు మీ దగ్గర ఓ యాభై లక్షల రూపాయలు ఫా రెండు ప్లాట్లు ఉంటుండే అండి
బడి
ఊమ్ ఉం కానీ ఇప్పుడు ఏం చేద్దాం ఇది ఇప్పుడు ఏం నిరుద్యోగం ఉన్నారు ఓగ ఈ ఇప్పుడు ఏ జేబులో రూపాయి లేదు
జేబ్లానా జేబ్లా లేదు ఏం జెస్తాం ఇగ అన్ని అంటి అన్ని పరిస్థితులు మన కను కులంగా ఉండవు గదండి
అవునండి మీది బ్యాగ్ బయటనే ఉంటే అవి ఏ ఏమంటారు కింద ఏసుకుంటారు గదా మ్యాట్ మ్యాట్ ఇంకా మీ స్వేటర్ చాలా బాగా ఉరు కన్ పిస్తుండే మీరు మా